అ హలో ఉ ఆ బాబులేషం
ఒకవేళ ఏమైన్నా డిస్టబెన్స్ ఉంటే కాల్ కట్ చేయకు అట్లనే పక్కన పెట్టు ఏమైన్నా ఇబ్బంది అయితే. నేను చూసుకోన్ కట్ చేసుకుంటార తర్వాత కి మళ్ళీ కాళ్ మధ్యలో కట్అయ్యి తే మళ్ళీ జీరో రెస్పాన్స్ అన్ పడుతుంది
తెలుసు
ఉ ఇంతకుముందుగా మా ఫ్రెండ్కి అట్లనే టూ త్రీ కాల్స్ అయినాయట వేరే అమ్మాయి తోటి.
ఆ ఎవరిది
అమ్మాయి తోటి టూ త్రీ కాల్స్ అలానే అయ్యాయట అందుకే ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే పక్కకు పెట్టుగాని కాల్ కట్ చేయ.. కు అంటున్నా
ఓకే ఓకే ఎవరితోని మాట్లాడతాన్నావు ఊటీగా ఏదైనా కానా ఎలా
ఆహ్ ఉన్న నీకు కావాలంటే ఇస్తా మా ఫ్రెండ్స్ ఉన్నారు.
ఉన్నార
ఉమ్ నాది మొత్తం మాట్లాడు నాతోటి ఒక ఫైవ్ కాల్స్ అయితాయి ఇంక ఇద్దరు ఉన్నారు వాళ్ళతోటి ఒక ఫైవ్ ఫైవ్ కాల్స్ అయితాయి మళ్ళీ నా దగ్గర ఇంకో నెంబర్ ఉంది దానతోటి ఒక ఫైవ్ కాల్స్ అయి ది అంటే వేరే వాళ్ళది వాళ్ళతోటి
ఎంత మంది ఉన్నారు ఫ్రెండ్స్.
నాకు సర్కిల్ బానే ఉన్నాది
అవునా
ఆ ఒకళ్ళు అయిపోతే ఒకళ్ళు తీస్తానే ఉంటారు ఇప్పుడు కంటిన్యూగా మన ఇద్దరమ్మాయిపాయిందనుకో మనకు క్లారిటీ ఉంటాది కదా.
అదే అదే
అంది ఓకే నేను కాల్ చేశాను మా ఫ్రెండ్ ఉంది ఆమెకు మాట్లాడుతాది నాది అయిపోతే అలా ఉమ్
నేను మాట్లాడిన నీది అయిపోయినాయనే ఇప్పుడు నీది త్రీ ఆ నువ్వు ఇప్పుడు ఎన్ని చేసినావు నాకు ఈ సె థర్డ్ వన్ గావచ్చు నీది
ఆవును ను తాడు వన్నా ఇది
నాదొకటే వచ్చింది నాదొకట్ నాదొక ఒకటే వచ్చింది నీకు నీకు నీకు
సెకండ్ వన్ అనుకుంటా ఇది నాది ఒకటి నువ్వు చేసినావు ఒకటి నేను చేసినా అంతే మళ్ళీ ఇప్పుడు సెకండ్. మళ్ళ తరువాతికి నువ్వు సెకండ్ చేస్తావు ఒక పర్సన్ తోటి
హ్మ్ మాట్లాడొచ్చట ఫైవ్ ఫైవ్ దే కొన్ తొందర అయిపోతాది దా
మ్మ్ తిన్నాడా మీ బాబు మ్మ్ తిన్నా ఇంత ముందుకే
ఇప్పుడే లేచిండు
మ్మ్ మా బాబు లేచిండు ఇప్పుడే
లేసిండు కొన్ని పాలు తాగిండు ఆడుకుంటాండు
మ్మ్
ఎండ గోడుత్ తాంది ఫుల్లు ఓ
మా సైడ్ కూడా బాగా ఎండగొడుతుంది మ్మ్ బాగా ఎండ కొడుతుంది మేము రూములే కదా మాకు అంత ఎండ కొట్టదు
మ్మ్ కొంచెం చల్లగనే ఉంటది మాకే మా తో బయటయ్య మాకు ఇంట్లో అయినా స్లాపే గాని ఇంగ ఆయన ఇంట్లో ఉండడు కదా ఆ నడిచేటోడు ఊ కే బయటకి పోతాడు
మ్మ్ మా బాబు కూడా ఊక బయటికి పోదాం అని అంటడు ఇంట్లో అసలు ఉండను అంటాడు ఈ పిల్లల అంతే పెద్ద పెరుగుతా ఉంటం బయటికి పొదముందా అని అంటాడు
మ్
వింటరా వద్దనంటే ఇప్పుడు అమ్మ
లా పిల ఆడు
ఎవర్ లేరు ఇక్కడ ఒక మ బాబే ఇక్కడ సిటీలు ఎవరు ఉండరు కదా, పల్లెటూరులో అయితే ఇక అందరుూ ఉంటారు ఒక బాల్ తిన్నావా మరి మీ బాబుకి తినిపించిన ఏమన్నా మార్నింగ్
కొంచెం
మ్
అన్నం తినిపించినా స్నానం పోసినా పడుకున్నాడు
మా బాబు కూడా తొందరనే లేచిండు, టూ థర్టీ టూ వేల్కి వాడుకున్నాడా నీతో ఫస్ట్ కాల్ మాట్లాడేటప్పుడు పడుకున్నాడు. అల్ ఇప్పడు లేచిండు
ఇంతసేపు పడుకున్నాడు అది గ్రేట్ ఇంకా మ నా నా కొడుకి ఎప్పుడు లేచంది చాలా సేపు పడుకోడు
అవునా మా బాబ్ పడుకుంటాడు కానీ ఏవన్నా సప్పు డయంగానే లేచి కూసుంటాడు
అవును ఇక్కడసలు అర్ధ గంట కూడా పడుకోడు ట్వంటీ మినిట్స్ పడుకోవడం ఎక్కువ ఆయినా
ఇక ఆ ఏజ్ లో అట్లనే ఉంట్రు కొంచెం పెద్దగయితంటే పడుకుంటారు మళ్ళీ ఇంకా కొంచెం పెద్దయేతండి
ఓ ఇట్రా ఇప్పుడు అస్సలకే పడుకుంటాలేడు ఎంత పడుకోమని బుజగిచ్చినా పడుకుంటలేడు
గట్లనే అలవాటు అయితది వాళ్ళ కి
క్కాడ ఆగడు అటుపోతడు ఇటుపోతడు
డ్రెస్ వేసుకోనంటడు
చాలా మందే ఉన్నారా ఫ్రెండ్స్
ఆ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కావాలం అంటే నేను వాళ్ళు నీతోడు మాట్లాడతారు నువ్వు వాళ్ళతోడు మాట్లాడతావు కాబట్టి కావాలిగా
ఈక్వల్ అయితయి ఫై ఫై అనే కాదు సిక్స్ సెవెన్ కూడా మాట్లాడుకోవచ్చు అంట
ఏమో సార్ మల్ల రిజెక్ట్ అయితే మళ్ళా రిజెక్ట్ అయితయని అంటుండు కదా
మ్ మర్లా గో
మ్ మాట్లాడుకోవచ్చు ఏమో ఏమో ఇక మనకు తెలువదు కదా, దాని గురించి క్లారిటీగా తెలిసే దనేది చెప్పుకో ఒకసారి వర్క్ మనవి అవి అన్నీ రిఫ్రెష్ వాళ్ళు చే స్తే ఎట్లా రిజెక్ట్ చేస్తారో అని చెప్తారు కదా, అట్లా నెక్స్ట్ టైం కాకుండా చూసుకోవస్తాది మ్ ఇంకా ఏ
ఆ హోళీ చేసుకున్నాం టూ డేస్ టూ డేస్
హోళీ రాస్కో టూ కొచన్ డేస్ చేసు కున్నర
ఆ ఈసైడ్ గ్రహణం ఒచ్చింది కదా
ఆ గ్రహణం వస్తే నెక్స్ట్ డె చేసు స్తరుగా
గ్రహణం రోజు గ్రహణం రోజు ఏమో పిల్లలు చేసుకున్నారు
మ్ హూ
క్స్ట్ వాళ్ళు మా సైడ్ బానే చేసుకున్నరు ఈసారి
ఉహూ
అ
మీరు పల్లెటూరులనే ఉంటారా మీ విలేజ్ నేనా అత్తమోళ్ల దగ్గరేనా కూర్చుందాం అడ కూర్చుందాం మ్ ఈడ కూర్చుందాం
మెట్ల మీదకు పోవాలి ఏం చేత్తరు మా అత్తమ వాళ్ళు మేము ఫిష్ చాపలు పడతం ఇది నీదా హచ్ ఆ
ఏమో పని చేస్తన్నట్టరు
మాది చాపలు ఫిష్
ఆహా మీరు ఇప్పుడేమో పని చేస్తునటున్నారు అంటున్నా ఏమో మాట్లాడు తు వాళ్ళ ముంగట ఫోన్ మాట్లాడితే ఏమనరా మళ్ళ మీ అత్తమ్మోల ముంగట ఫోన్ మాట్లాడితే ఏమనరా అంటున్న
ఏమనరు
మీకు రిలేషన్సే నా
ఉహూ నేన్ రెడ్ సం గట్టి ఏమనరు
మ ఉంగో ఇంటికి పోతన్నా ఆయన బాబు ఏడిపియకుంటే ఏదైనొక ఏం చేసిన ఎంగదు
హూ బాబు ఏడిస్తే చూసుకొంటరు ఉమ్ మీ హజ్ బెండ్ ఎళ్ళారా మరిపని కి
ఆ పోయిండు కారు సర్వీసింగ్ ఉండె ఇయ్యల పోయి
మీ హస్బెండ్ కార్ తోలుతడ
లేేదు మాకు ఉన్నాయి
మీకు కారు ఉన్నద ఏం చేస్తాడు మరి మీ హస్బెండ్ ఉమ్ హు తిన్నార మరి మీరు
ఓ ఇంక మధ్యాహ్నం తిన్లె పొద్దున పొద్దున. తినే సరికె మధ్యాహ్నం అయి
హు ఇవాల సండే పందిరదు
సండే సండే ఏ రోజయిన పండుగల రోజయిన ఏ రోజయిన పందిర అన్నట్టు నార్మల్ డేస్ నైతే కొంచెం తొందర త్త
హు మీరిన్ ఇంట్లనే ఉను టరా ఏమన్న పని కెళ్తర
ఆ
మీ హస్బెండ్ వెళ్తాడేమో బయటికి ఏం చేశారు మరి ఇవాళ వంట
ఇవాళ ఫిష్
తింటర మీ బాబు ఫిష్
ఇంక ఏం వేటట్లే అన్నమే ఉ
తింటడ నై టెన్ మంత్సే అన్నం తింటడ
లెవన్ బడ్డాయి కల్తాది కల్తా
లెవెన్ మంత్స్ తింటాడా గ్రేటే మా బాబు తినకపోయేది ఇప్పుడు వరకు ఇంకా ఉగ్గే తింటాడు మా బాబు మా బాబుకి ట్వంటీ మంత్స్
ఇప్పటి వరకు ఉవబ్బ తింటే ఆయనకి ఏం బలం ఉంటది
ఆయన తిననప్పుడు ఏం చేద్దాం ఆయనకి తినకుండా అంటే మా ఆఫ్టర్నూన్ ఇడ్లీ రవ్వ మార్నింగ్ ఉగ్గు నైట్ అన్నం మెత్తగా చేసిన అన్నం
వర అలవాటు చేయాల కొంచెం కొంచెం
ఓ నీ ముందు కనబడతాయి ఆ చుక్కలు నేన అసలు తినరు టార్చర్
అప్పుడే కొ కొంచెం తింటాండి అదైనా అనకు నచ్చుతేనే తింటాడు
మ్ అట్నే అనిపిస్తుంది మనకు, నేను ట్వెల్వ్ మంత్స్ వరకు సెర్లాకి పెట్టి బాంద చేపిద్దామని అనుకున్నా అయినా ఈ నెలే ఉండడుగా మ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం